హా్ అండి
అంటే ఏలాా ఉన్నారు
బాగున్నా మీరెలా ఉన్నారు
ఆ బాగునా ఏం చేస్తున్నరండి ఇవాళ
ఏం లేదు ఒట్టిగానే ఖాళీగానే కూచ్చున్నామండి
అవునా ఓకే ఓకే చెప్పండి ఈరోజు ఏ టాపిక్ మీదిష్టత చెప్పడి
ఆ ఏం చేస్తుంది ఇవాళ మీరు మార్నింగ్ నుంచి
మార్నింగ్ నుంచి డైలీ రొటీన్స్ తినడము టిఫిన్ చేసాము
ఏం చేసిండ్రు బ్రేక్ ఫస్ట్
ఫస్ట్ టుడే పూరి ఆలుూ కరి
అవునా మీరు చేస్తారా వం టలేమైనా
ఆ నేను చేస్తా అండి
అవునా ఎం ఏం కర్రీస్ వచ్చు
మాకా అన్ని కర్రీ చేస్తా చికెను మటన్ నేను అన్ని కర్రీ చేస్తాండి
చికెన్ కూడా చేస్తారా చికెన్ రెస్పీ చెప్తార
పర్లే మే మాకు తెలియదు అంతా అంటే కొద్ది కొద్దిగా వచ్చి మీరు చెప్పండి
అవునా ఫస్ట్ చికెన్ ని మంచిగా వాష్ చేసుకోవాలి తెచ్చిన తర్వాత ఆ చికెన్ కర్రీ వాష్ చేసుకున్న తర్వాత ఆ దానికి మంచిగా ఉప్పు కారం మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ మంచి కలిపి కొద్దిసేపు మారినేట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్
వెల్లుల్లి పేస్ట్ అంటే ఎట్లా చేస్తారు స
ఆ అల్లము ఇంకా అదేమిటి అద్రక్ అద్రక్ నేమంటారు వెల్లుల్లి ఇంకా అల్లం ఇవి రెండు ఫస్ట్ అల్లం ఇంకా వాటిని రెండింటిని మంచి క పొట్టు తీసుకోవాలి పొట్టు తీసిన తర్వాత ఆ దాంట్లో కొంచెం లైట్గా ఉప్పేసి మిక్సీ పట్టుకోవడం అంతే
దానికి చికెన్ క అప్లై చేయాలా అప్లై చేసి మ్యాగినేట్ చేసుకోని ఉంచుకోవాలా
అవును
అట్లా ఎంతసేపుంచాల
ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్
టెన్ ఫిఫ్టీన్ మిస్ ఉ సార్ ఓకే ఉంచిన తర్వాత
నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో కొంచం ఆయిల్ వేసుకోవాలి
సర
ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది రెడీ ఆల్రెడీ మనం ముందే అన్ని మసాలాస్ చేసిన కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు
ఆ అంటే మరి ప్ ఫ్రై ఫ్రైయా అంటే దాన్ని ఉడకాలిగా ఉడకబెట్టాలంటే వాటర్ పోయాలిగా
అంటే డీప్ ఫ్రై అయితే అవసరం లేదు ఎందుకంటే చికెన్ లోనే వాటర్ ఉంటాయి కాబట్టి దానికిచ్చది ఉడుకుతుంది ఒకేలా మనకు సూప్ కావాలి అని అనుకుంటే కొంచం కొంచెం వాటర్ లో ఆనియన్ పేస్ట్ కలిపి తల కపోతే టమాటో అన్న వేసుకుంటే అట్లా గ్రేవీ వస్తుంది అన్నమాట
గ్రేవీతోనే చికెన్ త వయిద బాగా ఉడకబెడితే దానికి పట్టుకుంటేది అన్నట అంతేనా
అవును ఇంకా మీకేమన్నా బాగుంట ఉంటదండి
ఎందుక న నాన్ వెజ్ నాన్ వెజ్ నిరా వెజ్ బిత న అందుక
అసలో ఏం తింటారు
రజలో పన్నేరు పమీర్పురం
పన్నీర్ ఎప్పుడైనా చేసిండ అక్కర్
పన్నీర్ కర్రీ నేను చేయలేదు మా వైఫ్ చేస్తుంది తిన్నాను వాయి చేస్తేను బానా చేసి అది ఎలా చేసిందో రెసిపీ నాకు తెదు నీకు ఐడియా ఉందా
సేమ్ చికెన్ రెసిపీ నే అనుకుంటును ఫస్ట్ పన్నీర్ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా ఆది అవసరం లేదు అవును చిన్నగా కట్ చే కాాలి కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ట్ లో ీప్ ఫ్రై డ పచ్చ కొంచెం ఇట్లా లైట్గా ఉప్పుకారం వేసి ఆయిల్ లో డీప్ ఫ్రై లాగా కూడా చేయచ్చు లేకపోతే ఆ ఉప్పుకారం లేకుండా కూడా చేయచ్చు చేసుకున్న తర్వాత నక్ నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్ ఇంకా టమాటా అది
ఓకే ఆదేలు టమాటా మిక్సీ పట్టేసి కష్ చేసి అందులో వేసి ఆయిల్ దాన్ని ఉడకయ పెడతా ఉంటే ఫ్రై చేస్తా ఉంటే ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా వాైటి కస్త అప్పుడు అది కంప్లీట్ అయిన అ
ఆ
దాంట్లో మళ్ళీ పన్నీర్ ముక్కలు వేసి మంచించగా ముంచసి తీసేయాలి అందరా
కొంటా అయిపోతుది
గు మీరు గ నిశేషయాల
ఆ అది చపాతిీతోో కూడా బాగుంట అది రైస్తో కూడా బగుంటది పన్నరుకారు
ఇంకా దానికి ఆనియను నిమ్మకాయలమ్మ ఆనియను పిండుకనిలమ ఆనియన్ అది కూడా బాగుంటుయి కదా
అవునా అది ఎప్పటి ట్రై చేయలేదు కరవీతో అవునవును చికెన్ లో అవునవును బిర్యానీ క ఇంకా చికెన్ కి బాగుంట అది అట్లాదిిన్నాను పన్నీర్ త ట్రై
బే మేము చికెన్ కి తినం కాబట్టి పన్నర్ క వేసుకుంటాం అన్నట అట్లా
ఓకే
మరి ఏది రాయితజ వచ్చా మీతో రయిత
ఆ ఇది చి పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ చిన్నగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చాలా చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి కో నరు ఇవి అన్నిీ చిన్న చిన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం గడ్డ పెరుగుంటాది చూడండి
ఆ
ఆ పెరుగులో కొంచెం వాటర్ ఇంకా ఆ మంచిగా ఆ ఇవై సి ఉప్పేస్తే మంచి కలిపితే అయిప్ ఈ అంతేర ఇక ఇంకా మీకేమన్నా తెలుసా రెసిపీస్
ఆ మాకు మ్యాగి చేయచ్చు అండి నాకు మ్యాగి చేస్తాను
చెప్పండి మ్యాగి రెసిపీ
మ్యాగి ఏమి టూ టైప్స్ చేయొచ్చు వన్ ఆ జనరల్గా అందరు ఏం చేస్తారు వాటర్ వేడి చేేసేసి ఉన్న ప్యాకెట్లో తి చింపేసి అందులో పోస్తే అయిపోతుంద్ అట్లా చేస్తారు అట్లా కాకుండా మనం మ్యా దీని కూడా ఒక్కోని అంటే పోనియస్ తన్య మిరుపకాయలు ఆ ఉల్లిగడ్డ మిరుప్ ఆపి మళ్ళీ పోపు గింజలు అన్ని వేసి పో మీద ఎట్టేసి ఒమేగా అప్పుడు వాటర్ వేసి వా తల వాటర్ వేడయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లో మ్యాగీ మసాలా ఉంటది కదా మ్యాగీ మసాలా వేసేసి వేసిన తర్వా ఆ వాటర్ హీట్ అంటారు అది మ్యాగీ అనేది మనం చూర చూర అంటే కా సారిని అందులో వేసారు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లా వంచితే ఉడికిపోతుంది అది అలా కూడా చేసుకోవచ్ చు ఇంకోకటి ఇంకో రెసిపీ కూడా ఉంటది ఇంకోటి ఏంది అంటే మన మ్యాగీని సపరేట్గా ఉడకబెట్టాలా
ఆహా
ఫస్టే ఉడకబెట్టేసి ఉంచుకోవాలి తర్వాత ఈ ఇదైతే పోనీ ఇవన్నీ వేసిన తర్వాత అయిన తర్వాత వాటరు కొద్దిగానే వాటర్ వేయ్యాలి వాటర్ వేసి ఉడి కినే బాగా అనేది అల్ వెయ్యాలి అలా ఏసి సేస్తే అది కూడా రెసిపీ అట్లా కూడా బాగుంటది ఇ దీంట్లోని సాస్ ఉంటది గ టమాటో కెట్చప్ ఇపిచ్చుకో అంటారు కదా పిచ్చుకో పిచ్చుకో అనే టమొటా కెచప్ దాని మీద వేసుకొని తింటే సూపర్ ఉంటది ఇంకా
ఓకే కే చప్ తట ప్రైజ చేయలేదు అండి
కేచప్ చెప్తుాను నేన అండి బాగుంటాంది
అవునా ట్రై చేస్తే ఎప్పుడన్నా ఇంకా పాస్తాది న్నారా అండి ఎప్పుడన్నా
వదండి అందుకే ఒకసారి ఫ్రై్ చేసాను కాగానీ తినలేదు
అవును నే ఇం కూడా చేసిన నీ అదంతా మంచిగా రాలేదు
ఆ అంత మంచిగా రాలేదు దాంట్లో మెయిన్ వేస్ అది ఇది ఏదేదో వేస్తే బాగుంటది కానీ అది
అవును వైట్ సాస్ పాస్తా అంటారు నన్ కూడా టమాటో తోడ్ జేస్త నాకాయి గాని అంతా మంచిగా లేకుండా అప్పుడు టేస్ట్ నాకు కూడా నచ్చలేదు
మ్యా మ్యాగిన హిప్పి ఇిప్పిదిితార మ్యాగిన మ్యాగిీ తింటారా ఇప్పి తింటారా
ఇప్పితింటా
ప్పుడి పేరు మ్యాగదిరా మట్ ఇ బాగుంటాది
అవును ఇట్లో మసాలా కూడా అది టేస్టీ ఉంటది
సి ఉ అవునువును
అ చస్ ఇందుకా ఇంకేం చేస్తారు
ఇంకా ఏంటే ఇంకా కర్రీస్ అంటే నార్మల్ రైస్ అంటే చేసేస్తాను రైస్
కాఫీ చాయ్ మనజ
సాయి కాఫీ తాగాము చాయ్ చేస్తాము చాయ్ తాగుతాం సాయి కూడా జింజర్ జింజర్ జింజర్ టీ ఒకటి చేస్తాం లేదంటే నార్మల్గా జింజర్ లెమన్ టీ గ్రీన్ టీ మీరు
మేము ఛాయ్ తాగమండి అప్పుడప్పుడు పాలు తాగుతాం అంతే
అది కూడా చాలా రేర్ గా తాగాలనిపిస్తుంది. చాయ ఎప్పుడో ఒకసారి తలనొస్తే అంతే టూ మంతస్ కేసి అట్లాయితాయితాయి
ఆ తే టూ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు రాకుండా ఉంటే బానే ఆవుతారు అయితే పోయిరా
అవునా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్
బాయ్